హలో ఆ ఇప్పుడు ఈ మంత్ బడ్డే వస్తుంది కదా
అండి
ఆ దానికి తగినట్టు మనం దాని గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం
ఓకే అండి
ముందుగా బెలూన్స్ అవన్నీ డెకరేట్ చేసుకున్నాము
అ డ్రెస్సులు కొంటాం అవును
ము ఏదన్నా
అంటే ఇప్పుడు సమ్మర్ గా కాబట్టి దాని తగ్గట్టు
కాటన్ తీసుకొని దానికి తగినట్టు సేమ్ కలర్ థమ్ లో ఎల్లి అ పత కొని కేక్ కూడా కూల్ కేక్ ఆర్డర్ పెట్టుకున్నాం
ఇన్వైట్ చేసేది ఫ్రెండ్స్ అలాంటి తల
ఔటింగ్ వెళ్దాము ఈవ్నింగ్
హ
ఏనుం అడి పార్క్ అలా ఇల్ పక టైమ్స్ పన్ చేసి
హ
అక్కడ ఫ్రెండ్స్ తో కొంచెం చిట్ చాట్ చేసుకొని
మలీఆద ఎన్న స్నాక్స్ అక్కడ ఏదన్నా ఉంటే
ఉ పానీపూరి గోబీ అలాగే మనం తీసుకొని బాగా ఫ్రె ఎంజాయ్ చేేసి తర్వాత
అంతే ఏదనా కొన్ని కబుర్లు ఉంటే కబుర్లు చెప్పుకొని స్పెండ్ చేసి పిక్స్ తీసుకొని
పోస్చేస్
ఇప్పుడైతే ఇంకా అదే కదా ఇప్పుడు పోస్ట్ చేయల్సి వస్తా ఉండాలి
ఆ ప్రతి ఒక్కటి మనంబ్ ప్డేట్ చేసుకుంటా కాబట్టి ఆ